ఆయిత్ ఇప్పు నిమ్ అళ్ళగ ఇప్పును నాగి చూసావా నీకు ఏమీ నేనే వచ్చి మాట్లాడితే కదా మళ్ళీని చేత్త టెన్ మనిట్స్ మాట్లాత
ఆ సరే మాట్లాడతా ఇంకా ఎండలు బాగా కొడతనై ఎండాకాలం వచ్చిందిగా మీకు అక్కడ ఎండలు తల్లతర రూమ్లా వేడిగా ఉంటందా
లేదు కొట్టదు కానీ మా అక్క రూమ్ లో మంచిగా సల్లగుంట
ఆ మీ అక్క ఫ్యాన్ కింద ఉంటది కదా ట్వంటీ ఫోర్ అవర్స్
ఇంట్లో కూడా సలగానే
ఆ ఎందుకు మీకు ఉండదా మరాట్లా హలో హలో హలో ఉమ్ హలో హలో పేరు మర్చిపోయిండా హరి హలో అరే ఈనకి ఫోన్ విన్న పడతలేదు కదా